విన్పిస్ తుందా
ఆ అనిపిస్తాను
మా బాబుకు నా పాలు పనిచేసినా కదా అందుకే రోజు బరే పాళ్ళు తీసుకుంటా అరలీటరు హాఫ్ లీటర్ బర్రపలు తాగుతాడు రోజు హాఫ్లీటర్ ఆ చిక్కగా కాదు పలు సగనే బాగా పల్సర్లు వేస్తారు
ఎందుకు మరి
ఎందుకంటే బాగా చిక్కగాండొదుట
ఆహా అరుగవాని హ్మ్ బరే పాలలా ఆ ఎందుకు నా ఆవాస నాకే ఇనబడుతోం ది మళ్ళ రిటర్న్లా నీదిిన ఆ నిధి విన పడుతుంది మళ్ళీ నేను మాట్లాడి ఆ నేను నినబడతాను మళ్ళీ నేను మాట్లాడేది నా నాకేనబడుతాంది సరే మాట్లాడు చెప్పు ఇంకా
ఇంకా చెప్ ఆదే మా బాబులేవంగనే నిద్రలేవంగానె ఫస్ట్ పాల్ రెడీ చేస్ తాపిస్త తర్వాతకెమో ఆ ఏడు ఎనిమిది ఎనిమిది గంట్లకు మళ్ళా
ఆ మీరు పాలెప్పుడు తెచ్చుకుంటరు పొద్దున్న సాయంత్రమా
ఉదయమూ వస్తదంట మీ ఇంటికి తొమ్మిదింటికి ఒచ్ఛీ పోష్ కీ పోతుది
మళ్ల తొమ్మిది ఇంటి వరకు పాలుంచుతవ బాబుకు
ఏ తొమ్మిదింటి వరకు
మళ్ళా ఉదయం తొమ్మిది అయ్యే వరకు కావల్లి కదా బాబుకు పాలు
ఊ ఉంటయి
మీరు చాయ్ ఇట్లేసుకోర
చాయ ముంచై
ఆహా
చైల్ దాగం ఏందాగం
మీ ఆయనే తాగుతడు కదా మీ అత్తమ్మ
తా తాగుతుండ ఆయన బయటలొక్కడు బయట తాగుతడు
మీ అత్తమ్మ కూడ తాగద
తాగధు ఓ అయిత్ తే ఇగ ఇడ పాల్ దాపించిననంక తర్వాతికి మళ్ళా ఎనిమిదింటికి ఉగ్గు వొండుత ఉగ్గు తినిపించి ఎనిమిదింటికే తినిపిత్త తింటడు మల్ల నింబయినాక మా అత్తమ్మ ఆ ఉగ్గే దిన్ తడు. మ్ ఉగ్గు అన్నం పెడ్తే మెత్తగా అన్నం వండితేనే తింటాండు.
ఆహా అల్లేమైన ఏత్తాన్నవా మరి
పప్పు ఏ ఎర్రపప్పు పెడ్త ఎర్రపప్పు పెడ్తే తింటడు.
అన్నంలో డైరెక్ట్ ఎసి ఉడక పెడ్తాన్నవా
మ్ అన్నము పప్పు రొండు ఒక్సార్ ఉడకబెట్టి మెత్తగా చేత్త
ఆహ
ఆ పొయినంక మా అత్తమ్మ పండ్లు అవి ఉంటయ్ గా ఇంట్ల అవి ఇత్తది తింటడు. ఆడ్తడు మధ్యాహ్నం స్నానం పోపిత్తది మళ్ళా ఉప్మా ఇడ్లీ రవ్వ ఉంటదిగ ఇడ్లీ రవ్వను వండుతది. తింటడు.
ఆ తిని వండు
ఇంగ తిని కుంటడు మల్లో రొండు, మూడు గంటలు పడుకుంటడు. నేన్ వచ్చే వరకు
ఆహ
మ్ఎవర్ అన్ననా ఏ ఎటు పోయింది
ఈడ్నే ఇంటి ముంగట చూత్తార్ పనికి వాటర్ కోసమని అచ్చిండు.
రోజు రోజుకెంతిస్తరే అన్నకు
పనిని బట్టి ఇంకా పని స్టార్ట్ కాలేదట
అంటే ఈ టైంకి పోయి ఆ టైంకి వత్తే ఇయ్యరా
ఈ దగ్గర్నే కదనే నైట్ చీకటైనా గని చేత్తరు ఇంటి ముందే వేరే వాళ్ళైతే ఆల్రెడీ నైన్ కట్లా పోవాలె
అదే బయట షికార్ పనికైతే పొద్దుగాల తొమ్మిదింటికి పోతరు సాయంత్రం ఐదింటి వరకు వస్తారు వెయ్యో ఎనిమిది వందలో
ఆ ప్రీతి ఇంటేమో అంటే పని వాళ్ళకు ఇంకా అది మట్టి రాలేదట దానికోసం అగుతన్లు
గుత్త తీస్కున్నరా బిల్డింగ్
గుత్తన్ లేదు లేబర్ కిందనే
మ్
అంటే ఆయన డైలీ ఏం బోడే ఇవాళ ఆటో నడపపోలే కాబట్టి ఉన్నడు
ఆటో నడుప్తే రోజుకి వెయ్యి రూపాల్ వత్తయియనే అనుభవం
ఆటో నడుప్తే అంత రాకనే కదా ఈ పనికి పోతాండు.
మ్ ఆటో రావు కార్లకు రావ్
ఆయనకు మా డ్రైవింగ్ వస్తది బస్సు ల స్కూల్ వ్యాన్ గి పొవచ్చు గాని
మా పెద్ద ఆడ బిడ్డళ్ళో అయ్యనా మా పెద్ద ఆడ బిడ్డళ్ళో అయ్యనా అదే పో దానికి బస్ డ్రైవర్కే పోవుడు
ఎంత్తిస్తారు
సెవెన్ డేస్ మూడు వచ్చ బస్ డ్రైవరికి ఎంతి ఇస్తాడో తెలియదు
గవర్నమెంట్ ఆ ప్రైవేటా
ప్రైవేట్ఎ
ప్రైవేట్ఎనా ఆ
హలో చెప్పండి సార్ అయినా వీట్లలా అది దొర్లుకుంటానే ఎతిండు
ఆహా
ఆయనకు ఇప్పుడు బాస్ ఎక్కిండు
స్కూల్ వ్యాన్ గ నడిపిండ అనుకో త్రీ ఇయర్స్ దాకా కాంటున్యూగా నడిపితే అట్లా నే ఎప్పటికి నడిపేఅలా బస్ డ్రైవర్ వాళ్ళ పిల్లలకు ఫీజు ఫ్రీ అట ఓన్లీ స్టడీకే ఫ్రీ
ఆ
అట్లని దానికోసమే చూస్తాండు వాళ్ళు పిలుస్తా మన్నారు గాని తెలివది లైసెన్సు ఆధార్ అడేటలే ఇచ్చి వచ్చిండు
మంచిగా నువ్వు స్కూల్ కి పోవచ్చు ఆయనవ్యాన్ నడపవచ్చు ఇద్దరి కోసమెకదా డబ్బులు ఆ అంటే ఒక దాంట్లా ఇరవై వేలు పడింది నీకొక ఐదువేలు వచ్చినాయి ముప్పై వేలు వస్తాయ్ మొత్తం ముప్పై వేల ల్లా పది వేలు ఇంకోవన్నీ వన్ ఇయర్ ఆయన ఇప్పటి నుండే నడపాల మీ ఆయన ఇప్పటి నుండి నడుపుతనే పిల్లవారి పెద్దగనాక అప్పటి వరకు ఇయొచ్చు
పని అంత దూరం అంటే మళ్ళీ ఇక్కడ వెకిల్స్ సరిగ్గా రావు టైమ్ కి అందయి
మ్ అంటే అది దూరమా కరీంనగరా
ఆ మా మాది పల్లెటూరు సిటీకి పోవాలి
కరీంనగర్లనేగదా
ఆ కరీంన్గర్లోనే మీ హెచ్వాలుంటే దగ్గర దగ్గరనే ఉంటాయి స్కూల్స్ అవసరం అంటే వ్యాన్ ఫీజ్ తగ్గాలని స్కూల్ దగ్గరనే రూమ్ రెంట్ గూడా తీసుకుంటరు
అవును స్కూల్ మా రూమ్ ముగట్నే రెండు మూడు ఉన్నాయి మా బాబు
ఇట్లే ఇట్లే ఎన్ని కాల్స్ అత్తయో ట్ల ఏద్దమా
ఏ వద్దు మళ్ళా రిజెక్ట్ అయితే ఎట్లా నావి నిన్న రెండు కాల్సే ఆన్సర్ అయినాయి మిగిలినయా అన్ని జీరోలు పడ్డాయని నేను మళ్ళా చేసినా
ఆహ కాదు లాస్ట్ కి ట్వంటీ అయితే పోయినాక కొనసాగించండి అని క్లిక్ చేస్తాను కదా ఒకవేళ రిజెక్ట్ అయితే అది తప్ప అని చూపెడుతుంది
కరెక్టే కగానీ మళ్ళా ఇ రాకుంటే
మరి ఇప్పుడు ఎవరు తెలవదు కదా మనకి తెలువని వ్యక్తుల తోటి ఏట్లా కాల్ చేసూడు
మా ట్రై చేద్దాంలే మనం
సరే
ఏ మమ్మల్ళ ఏమన్నా అయితే సార్ మారీ మరీ చెప్పిండు కదా వద్దని
సరే అంటే ఒక్క వ్యక్తికి నాలుగు సార్లు కాల్ చెయ్యొచ్చు అని నేను చెప్పిండు అంటే నాలుగు సార్లు అంటే మన జీరో జీరో తీసేయి నాలుగు సార్లు పది నిమిషాలు కావాలి కదా
ఉ నేను అదే అన్న
ఇప్పుడు నీ నాలుగు కాల్స్ పది నిమిషాలు అయినాయా
కాలేదు ఒక్కటే కాల్ పది నిమిషాలు అయింది ఇంకో కాల్ ఏమో రెండు నిమిషాలల అయిపోయింది నిన్న నైట్
ఆ మరి నైట్ రెండు చూపెట్టింది అన్నావు కదనే
అదే రెండే నేను రెండు నిమిషాలు రెండు వందల యాభై మూడు సెకండ్లు ఉన్నది ఒకటి ఒకటేమో ఈ ఆరు వందల సెకండ్లు ఉన్నది అందుకే నేను మళ్ళా చేసా నా మళ్ళీ చేసేసరికి నువ్వు కట్ అయితంది అనే సరికి నాకు భయం తీసుకోలేమో అని
ఆహా
ఇప్పుడు నీవేన్నీ చూపెడుతాంది
నేను ఇప్పుడు మొత్తాన్ని ఫైవ్ చెస్ అలా టూ ఏ కరెక్ట్ వచ్చినాయి ఇంకా టూ జీరో జీరోసే
ఎందుకు ఇంత ముందుకు మూడు మాట్లాడినం కదా కరెక్ట్గా
రెండే చూపెడుతాంది మరి ఎందుకో
ఎందుకట్ల చుపేడుతడి మూడు చూపేడుతుంది కదా చూపేడితే నేను ఇప్పుడు మూడో ఇటుకి మాట్లాడినా కాదే నా కాల్ కట్ అయినాక చూదులే అ
నువ్వు కాల్ కడేసినాక చూస్తా గు మరి ఎన్ని కాల్స్ అయినాయో నువ్వు కూడా చూడు
చూస్తా ఏ ఇలా చూస్తాను నేను నువ్వు కూడా చూదులే నాది అయిపోతే ఎన్నయ అనే జుత్త అయిపోతుంది మళ్ళీ క చూడ్డానికి రాడు
గ్రూపుల సార్న అడగాలే
అ షారే లే
సరే